హలో వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారు అండి
చాలా బాగున్నాం
ఆ బాగున్నామండి తిన్నారా అండి
హ్మ్ తిన్నామండి
ఆ అయిందండీ ఏమండి ఎలా ఉన్నారు విశేషాలు ఇంట్లో అంతా బాగున్నారా
మీరు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు
ఆ బాగున్నారండి అంత ఫైనండి నేనేటి నేనొక్కటే కొంచెం బాగలేనండి ఎందుకంటే ఫుడ్ ప్రాబ్లం
అయ్యో ఏమైందండి
అంటే ఇప్పుడు చూ ఇప్పుడు నేను కొంచెం మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కదండి ఇక్కడ పీజీ లో ఫుడ్ అంత మంచిగా ఉండవు ఫ్రూట్ అవి ఉంటాయి కదా వెజిటబుల్స్ తెచ్చేవన్నీ పెస్టిసైడ్స్ తో యూజ్ చేసినట్వే ఉంటాయండి మాక్సిమం
అవునా ఎందుకు ఇప్పుడు అలా అయిపో
ఆ అదే అండి ఏమంటరు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం ఊర్లో ఉన్నాం అనుకోండి మనకి తెలిసిన వాళ్ళ దగ్గరే వెళ్ళి డైరెక్ట్ ఆ పొలంలోకి వెళ్ళి టొమాటోస్ కావచ్చు లేదా పచ్చిమిర్చి కావచ్చు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కా కావచ్చు మనకు తెలుసు ఏ మాక్సిమం మన సొంత ఊర్లో అయితే మన ఫార్మింగ్ లో అయితే మనం పెస్టిసైడ్స్ యూజ్ చేయ కుండా చేస్తాం కదండి ఫార్మింగు
పెస్టిసైడ్స్ అంటే ఏంటండి నాకు తెలీదు
పెస్టిసైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్ ఉంటయి కదండి కే ఇప్పుడు రసాయనాలు కెమికల్స్ ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు మనం ఎరువు అంటాం కదా ఎరువు కావ చ్చు ఇంకా చెత్త అదంతా కుళ్లిన తర్వాత వేసి ఫార్మింగ్ చేస్తాం కదండి
అవునా నాకు తెలీదండి ఫార్మింగ్ గురించి అంతగా
అవునా ఆ సరే అండి ఆ ఇప్పు ఇక్కడ జనరేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం మామిడి చెట్టే అ అనుకోండి ఆ చెట్టుకి పూత కాయడానికి ఫస్ట్ పూత వస్తుంది దాని తర్వాత త ఆ పడుగగా మారుత ఇప్పుడు మనం నచురల్ యూజ్ చేసినాం అనుకోండి ఒక ఫిఫ్టీ డేస్ పడుతుంది అది
నేను చూసాను ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క సైజ్ లో ఉంటుందనమాట ఇప్పుడు అది చెట్టు పెరగగానే కొన్ని దాన్లకి ఎట్లా అంటే కొంచెం కొంచెం తొందర కాని చిన్న చిన్న కాయలు పింజలు పట్టేస్తాయి అదే కొంచెం కొన్ని సైడ్స్ వచ్చే వెళ్ళినప్పుడు అవి చిన్న చెట్టుకి పెద్దకాయలు కాసేస్తాయి అంటే వాళ్ళు వాడే ఎరువుని బట్టి కాయ సైజు వస్తుంద లేకపోతే ఏమంటారు వాళ్ళు చూ పెట్టుకునే విధానం మట్టి వల్ల లేకపోతే కిన ఆ ఉన్నస్ ప్రాంతం నదాన వటిన
లేదండి అబ్బ ఎటువంటిది అబ్ని బట్టి బెస్ చేసుకొస్తాయి ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జెన్యుూన్ నాచురల్ థింగ్స్ వాన్నారంటే ఎరువు ఇంకా కెమికల్స్ అలా లేకుండా ఒక ఫ్రూట్ ఒక ఫిఫ్టీన్ డేస్ లో వచ్చేది ఒక ట్వంటీ డేస్ లో వచ్చి వస్తుంది మామూలుగాచు నాంట మాలు రస ఎరువులు ఏం కెమికల్స్ లేకుండా బయట షాప్ లో నుంచి తెచ్చుకోకుండా వాడిన్నా అంటే అదే ఇప్పుడు కెమికల్స్ వాడినాం అనుకోండి వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎలా ఆలోచిస్తార అంటే వాళ్ళకి ప్రాఫిట్ కావాలి
అలా కాదు ట్రాఫిక్ కావాలను ఉన్నప్పుడు వాళ్ళు మంచిది అంటే ఎలా అంటే తొందరగా వచ్చేస్తుది తొందరగా పాడైపోయేలాగానే ఇచ్చేస్తారు కదా
అవునవునండి తొందర వస్తే ఏం యూజందండి ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ అది మనం అలానే పెట్టినా ఫ్రూట్ బాగుండాలి అదే మనం ఒరిజినల్ థింగ్స్ యూజ్ చేసి చేస్తే అలా అవ్వదు కదా అండి
ఫ్రూట్స్ ఇప్పుడు చెప్పాలంటే ఇ నా చాలా బాగానే వస్తున్నాయి కానీ ఏమంటారు దాని టేస్ట్ అనేది చేంజ్ ఉంటున్నాను
అదే అండి ఆ వాళ్ళు మనం యూ మనం ఫార్మింగ్ చేసేటప్పుడు యూస్ చేసే పదార్థాలను బట్టి ఆ టేస్ట్ అనేది ఉంటుందండి అందుకే అండి పల్లెటూరులో ఉంటే ఆ స్వచ్ఛమైన వెజిటేబుల్స్ ని మనం తీసుకుని మంచిగా హెల్తీగా ఉండొచ్చు
ఇప్పుడు మనకి మార్కెట్ లోకి రావాలన్నా కూడా అది ఫార్మర్స్ దగ్గర నుంచి కదా మన దగ్గకి వచ్చేది అంటే ఫామ్ హౌస్ కొంతమంది వాడే ప్రోడక్ట్స్ బట్టి మనకి
అవునండి అది వాళ్ళు వాడేది అటువంటి ఉంటుంది బట్ అయితే ఇప్పుడు మనకి తెలీదు కాబట్టి ఇక్కడ మనం ఏదో ఒకటి ఇంకా సర్వై అవ్వాలి కాబట్టి తీసుకు కుంట
ఇప్పుడు ఆల్మోస్ట్ సొంత ఊరు లో అయినా కానీ ఆల్మోస్ట్ విలేజెస్ లో కూడా చాలా మంది మిస్ చేసే యూస్ చేస్త
ఆ యూస్ చేస్తారండి అలాది మా ఆకు తెలు వచ్చినంత వరకు మేము కొనే వాళ్ళ దగ్గర అతే వాళ్ళు యూజ్ చేయరండి జెన్యుూన్ గా పండిస్తార అనమాట వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మాకి ప్రాఫిట్ అ రాకపోయిన పర్లేదు పట్ అయితే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడండి వాళ్ళు పండిస్తారనమాట మామిడి తోట వాళ్ళు వితౌట్ కెమికల్స్ అండి షాప్ నుంచి ఏం తీసుకు కాకుండా ఓన్లీ ఎరువు ఉంటుంది కదా ఇది పశువులు పేడ పల్లి తరువాత ఈ చెత్త చెదరం ఆకుల నుంచి వచ్చింది రాలిపోయిందంతా వాళ్ళు ఒక దగ్గర ఒక గు త్తలాగా తవ్వి అక్కడ వేసి అదంతా బాగా కుళ్లిన తర్వాత దాన్ని తీసుపోయి చెట్లకు వేసి అలా చేస్తారండి నేను చూసా కూడా అండి ఆఫ్ రూట్ కి మళ్ళీ మామూలుగా వీళ్ళు కెమికల్ షాప్ లో పోయి మందులు షాప్ లో తీసుకొచ్చి ఆ మందులు కొట్టి ఆ అవి ఈరియా అంట అది ఇది చల్లి ఆ ఫ్రూట్ కి ఈ ఫ్రూట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి
ఇంకా అయరువులతో కాకుండా అంటే వాటర్ కూడ ఏంది మినిమం ఇంత పెట్టాల
ఆ అది ఉంటుందండి అవునవును ఆ వాళ్ళు ఇప్పుడు ఒక టైమింగ్స్ అంటూ పెట్టుకుంటారండి మనం రోజూ డైలీ వాటర్ ఇచ్చిన కూడా అవి ఆ మనకి అంత చెట్టు నుంచి ఏమంటారు మనం ఆ ఫ్రూట్ ని ఎక్స్పెక్ట్ చేయలేం మేబి కొన్ని కొన్ని వెళ్లిపోవచ్చు ఎక్కువ వాటర్ అవల అందుకే కొంచెం లిమిట్ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఫుల్ వాటర్ ఇచ్చామ అనుకోండి రేట్ మేబి గ్యాప్ ఇవ్వాలి లేదా పొద్దున్న నుంచి ఈరోజు సాయ అంటే అలా అయి అవి ఏమంటారు అవి బాగా వాటర్ తీసుకొని ఆ ఏమంటరూ స్ప్రెడ్ అవుతుందండి ఆ చెట్టులో ఉండే పార్ట్స్ కి అందుకే మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడు ఎవ్వరు వాటర్ వేయరండి
చాలా నేను అప్పుడు ఒకసారి ఎప్పుడో వెళ్ళాను చెట్లు చూసాను అవి ఆ మామిడి చెట్లు ఒక్కొక్క కొన్ని చోట్ల పెద్ద చెట్టు అయిపో పోయింటిది కొన్ని చోట్ల చిన్న చెట్టుక కాయలు కాసి అది అంటే కింద కాడ్ అనేది లా ఉంటది సైజు
ఆ మేబి అది అది వాటర్ ఎఫెక్ట్ అయిండచ్చు లేదంటే ఆ ఎరువులు వస్తాం కదం హచ్చ మా సైడ్ మేము రే రేగు పనులు పండిస్తామండి ఇద ఉందా మీకు రేగు పనుల అంటే
ఆ తినే రదుకాయలా అ
ఆ తినేవి ఆ ఎయల్లో కలర్ లో ఉంటాయి చిన్న కాయలు ఉంటాయి తాడపత్రి సైడ్ పండిస్తారు ఐడియా ఉందా అండి
నాకు అక్కడి సైడ్ ఏమో తెలీదు తింటాం మా వేతి తెలుసు
ఆ మరీ చిన్నవి కాదు ఒకకంగా సైజు ఉంటాయి చూడండి
ఆ పెద్ద రేను గయలు అంటారు
ఆ అవి ఇవేండి అవి పండిస్తామా అవి ఎలా అంటే ఇయర్లీ వన్స్ పండిస్తాం అనమాట
వన్ ఇయర్ కు ఒకసారి తీసుకుంటారు ఎందుకు అట్లా
అది వన్ ఇయర్ క ఒకసారి వస్తాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు పెట్టామనుకోండి అవి సీజన్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అండి ఫిబ్రవరి మార్చ్ లో వస్తాయి
వన్ ఇయర్ సరే అంటే ఎన్ని మంత్స్ పెడతారు ఒక పంటని మీరు అది
అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పంట అంతా అయిపోయింది అనుకోండి కట్ చేస్తాము అవి ఎట్లా అంటే ఇప్పుడు మాటి మాటికి చెట్టు వేర్లతో సహా తీసేసి మళ్ళీ వేసేది అలా ఉండదండి ఆ ప్రాసెస్ అది వేరుంటుంది పైన ఆ లేదు ఆకులు కాదు ఇప్పుడు దానికి కొమ్ము ఉంటంది కదా ఆ కొమ్మని కట్ చేస్తారు
కొమ్మని కట్ చేసి దానికి ఏమంటారు
ఆ అట్లంత ఆ అట్లంతా లేదండి జస్ట్ కొమ్మలు కట్ చేసి కొమ్మలు అట్ల అన్ని చెట్ల కట్ చేసి ఇక అవి కట్టెలు అన్ని పక్కకేసుకుంటారు కట్టెలు చూరుకొని చ్ మనం మనం పొయ్యి లోకి యూజ్ చేసుకునే కలా అవుతాయి కదండి అలా కట్టెలు పక్కకు ఏసుకుంటారు ఆ కట్ కటింగ్ జేసిన్ తర్వాత, ఒక ట్ హండ్రెడ్ చెట్స్ ఉన్నాయి అనుకోండి. హండ్రెడ్ చెట్ దగ్గరికి కటింగ్ చేస్తారు. జేస్తారు. ఒక టూ త్రీ డేస్ వాటర్ వేయరు దాన్లకి. బాగా ఏమంటరూ, ఆ ఎక్కువ ఆవిరవ్వాలని చెప్పి వేయరండి. తర్వాత వాటర్ ఏస్తరు. ఒక వన్ వీక్ కంటిన్యూస్ గా వాటర్ ఏస్తరు, అంటే గ్యాప్ ఇచ్చి ఈ రోజు వేసి, మళ్లీ లేదు అట్లా వాటర్ ఇచ్చి, తర్వాత కాడు ఉంటది కదండి, కింద దానికి, ఆ ఒక్. ఒకటి ఏమంటరు కాట్లు వేస్తారండి, చుట్టు కారం అట్లా, ప్ర ఫర్ ఎగ్జాంపుల్ ఒక. చెట్టుకి ఐదు కొమ్మలు ఉన్నాయనుకోండి. ఇట్ల కొమ్మలు ఉంటాయి గాదండి, ఆ కొమ్మ ప్రతి కొమ్మకి చుట్టూ రౌండ్ వేస్తరు, ఒకటి కత్తి ఉంటుంది. కత్తితో పైన అవి ఏమంటారు? లేయర్ ని. లేపేసి రౌండ్ ఏస్తారు.
ఎందుకలా?
అది ఎందుకు అలా వేస్తారన్? ఆ ఫ్రూ, అది ఆ పైన పూత వస్తుంది గాదండి, ఆ కాయ రావాలంటే ఫస్ట్ పూత నుంచి.. అది పండుగ అవుతుంది కదా, ఆ పూతకు కొంచెం బాగా రావాలి. తొందర రావాలని చెప్పి, అదేసి అది కాట్లట్లా ప్రతి కొమ్మకు వేస్. సి. అట్ల హండ్రెడ్ చెట్లకి, అయిపోయినాక. వన్ డే గ్యాప్ పెడతారు. బాగా అది కూడా ఏమంటారు? బాగా ఎండాలని చెప్పి..
ఎండబెట్టేసి. సీబాగు, మళ్లీ వాటర్ పెట్టేసి, అట్ల చేస్తే బాగొస్తుందేమో పంట.
అవునవునండి. తరువాత ఆ మనం ఇది లేయర్ లేపేసి ఉంటాం కదా, రౌండ్. దానికి పేడ తెల్సా అండి? పశువులు పేడ తీసుకు. కొని, దాన్ని ఆ వాటర్ ఏసి, కొన్ని కలిపి అ. కాడకి మనం ఇక్కడిక్కడే. ఆ ఎరువే అండి, పశువుల పేడ. అది ఎరువే అంటే, ఇది ఎండిపోయినది. గాదు, మామలుగా పచ్చి గుండె పేడ తీసుకొని, వాటర్ ఏసి, దాన్ని చేత్తో ఆ మనం. లేయర్ లేపేసింటామని చెప్పిన గాదండి, వన్ డే తర్వాత.. ఆ చుట్టూ కారం పెడతారు. ఆ పురుగు, అందుకే అండి. ఇప్పుడు మనం ఇలా ప్రిజర్వ్ చేసేది, ఇట్లా క లేయర్ లేపేసి, పేడ పట్టిచేది ఎందుకంటే..
అంటే కాట్లా కాదు, ఇప్పుడు కాయ ఉన్నప్పుడే పురుగు పట్టడం. అట్లా ఏమన్నా. ఏ ఏర్ అంటే ఎటువంటి రకాల పురుగులు పడతాయి దానికి, చెట్టుకి?
ఆ అదే అండి. ఇప్పుడు ఈ కాడ అంతా పడతాయండి పురుగులు. దానికి ఒకటి ఉంటుందడి, ఒక. ఒకటి బాక్స్ లాగ ఏమంటరు, ఒక గ్లాస్ లాగ ఉంటుంది. దానికి కింద్, దాంట్లోకి ఒక చెక్క వేసి. దానికి ఒకటి, అది ఉంటుందన్నమాట. ఆయిల్, ఆయిల్నద్ది దాంట్లే. ఆ ఆయిల్ పేరు నాకు అంత ఐడియా లేదండి, గుర్తులేదు. ఎప్పుడో త్రీ ఇయర్స్ కిందట మేము చేసాము. గుర్తులేదు ఆయిల్ నేమ్. ఆ ఆయిల్‌ని ఆ దాంట్లోకి వేసి, ప్రతి కొమ్మకి, ప్రతి చెట్టుకి. ఒక బాక్స్, అది గ్లాస్ మాది ఉండే ప్లాస్టిక్ తగిలిస్తాం. అది ఉందనుకోండి, ఇన్ కేస్ పురుగు. పోయినా దానికి అట్రాక్ట్ అయ్యి, ఆ గ్లాస్‌లోకి వెళ్లి, అక్కడ చనిపోతుంది పురుగు అది.
ఎందుకలా గ్లాస్‌లోకి ఎలా వెళ్తుంది?
అదే అంటే, ఇప్పుడు ఆ స్మెల్ ఉంటుంది కదా, మేం చెప్.. తావ్ ఒక చెక్క టైప్ లో చిన్నది. దాన్ని ఒక్క ఆయిల్ లో కద్దీ ఆ దాంట్లో గ్లాస్ల కేసి. దాన్ని మేము తాడుతో చెట్టుకు తగిలిస్తాం అన్నమాట.
అవును.
కి ఆ స్మెల్‌కి అది దాని దగ్గరకి వెళ్తుంది. అది ఆ స్మెల్‌కి లోపల గ్లాస్‌లోకి వెళ్లగానే ఆటోమేటిక్‌గా చనిపోతుంది. ఆ అవి ఏమంటారు, పురుగు పట్టకుండా ఇలా ప్రొటెక్ట్ చేస్తామండి.
అవునా, చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలియని విషయాలు చెప్పినందుకు.
ఓకే అండి, ధన్యవాదాలండి. బై, థ్యాంక్ యూ అండి, బై అండి.